హలో
హలో
ఆ గుడ్ ఈవనింగ్ అండి ఆ వినిపిస్తుందండి
ఆ మేడం గారు ఇ రోజ్ జు క్లాస్ గురించి మాట్లాడుకున్నాం దుస్తుల గురించి నేను అడుగుతాను మీరు కూడా అడగండి
ఆ సరే అండి
దుస్తులు ఎలా తయారు చేస్తారమ్మా
దుస్తులు ఆ కాటన్ తోని దూదితోని లేదంటే సిల్క్ ఆ ఫ ఫ్యాబ్రిక్ తోని తయారు చేస్తారండి
మ్ బాగా చెప్పారమ్మా దుస్తులు తయారవడానికి మొక్కలను వాడతారు జంతువులను కూడా వాడతారు
అవునండి
మొక్కల నుంచి అయితేనేమో ఇ మీరు అన్నట్టు కాటన్ తర్వాత సిల్క్ అన్నాం కదా సిల్క్ మా మొక్కల నుంచి అజంతుల నుంచి చెమ
లేదండి మొక్కల నుంచి కాదు
మొక్కల నుంచే కదా అవును అట్లా జంతువుల నుంచి అయితేనేమో ఇది ఉన్ని అంటాం గొర్రెలు ఇచ్చే ఉన్ని ఒంటలు ఇచ్చే ఉన్ని నుంచి ఎట్లా అన్నమాట కాని జంతువులు ఆ మొక్కలు మనకు దుస్తులలను ఇస్తాయి ఈ దుస్తుల రకాలు ఏమైనా మీకు ఐడియా ఉంటే చెప్పండి
అంటే అంత ఐడియా ఏమి లేదండి నాకు
అంటే
తరచుగా మనంే తరచుగా మనం వేసుకుంటాం కదండి దుస్తులు నైట్ డ్రెస్ మనం బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్యాషన్ గా ఉండే డ్రెస్సెస్ శారీస్ దుపటా ఉన్న డ్రెస్సెస్ స
అవును కా కటన్
కా న సిల్క్ నైలన్ ప పలిథన్
అవును
వాళ చేస్తారు
అంటే ఇవి సహజ దారాలు కృత్రిమ దారాలు ఉన్నాయి ఇందులో సహజ దారాలనేమో మొక్కలు జంతుల నుంచి వస్తే కృత్రిమ దారాలనేమో వాటిని కొన్ని కెమికల్స్ కలపడం ద్వారా తయారు చేస్తారు బాగా అవును అవును అట్లా మొక్కలు జంతువు నుంచి వచ్చినేమో సహజధారాలు ఇలా కొన్ని కేమికల్ కలుసు అట్లా కలిపి తయారు చేస్త మా కృత్రిమ దారాలు అవుతాయి ఈ మధ్యహ్న అన్ని మిక్సింగ్ దారాలు కూడా తయారై వస్తున్నాయి మార్కెట్ లో మంచిగా మెరు సైజిగల్ మని బాగా మెరుపయ పట్టాలు మా ఆడలోకి బాగా ఇష్టం అవి ఏమి పెళ్ళిళ్ళలో ఎక్కువగా కట్టుకుంటుంటారు ఇష్టంతోని
సాటిన్ అంటారండి సాటిన్ క్లాత్
ఆ మీరు బట్టలు కొనుక్కోవడానికి ఆ ఎక్కడ ఏ ఊర్లో వెళ్తారమ్మా తీసుకోడానికి కొనుక్కడానికి
ఎక్కడ అంటే ఇంట్లో ఇంట్లో మమ్మీ వాళ్ళు తీసుకుంటారండి ఏమనా నచ్చితే మా ఊర్లో లేదంటే ఇక్కడ నాకు ఎక్కడైనా నచ్చితే ఇక్కడ నేను ఉండే ప్లేస్ లో తీసుకుంటానండి
ఓ
ఇట్లా ఫంక్షన్స్ కి గాని ఇట్లా పెళ్ళిళ్ళకి నీ ఎట్లా బర్త్డే ఫంక్షన్స్ స ఏదైనా ఫెస్టివల్స్ కానీ కారచ్చుగా తీసుకుంటాను ఇది తీసుకుంటున్నానండి
ఓకే బాగా చెప్పారు ఇది మనమున్న ఏరియాలో అయితే ఆ చాలా ఒక పది పన్నెండు బట్టల షాపులు ఉన్నాయి ఇక్కడ ఫేమస్ బట్టల షాప్ ఏమైనా చెప్తారా ఇక్కడ లోకల్లో మా లోకల్ అ చెప్ చెప్తారా మీ లోక్కల్లో చెప్తారా మీ ఇష్టం కొండగట్టు ఎప్పుడైనా పోతే ఆ ఆ ఫేమస్ షాప్ కి నేను వెళ్ళాల అనుకుంటున్నాను అందుకే అడుగుతున్నాను
అంటే ఇక్కడ చౌరస్తలు ఎక్కడైనా బాగానే ఉంటాయండి అక్కడ అంటే తర తచ్చుగా నేను మాల్తీలో ఆద్యాలు తీసుకుంటూ ఉంటానండి
ఆ
ఇక్కడయితే సౌరస్తలో తిసుకుంటున్నాను అప్పుడప్పుడు సిఎంఆర్ లో సౌత్ ఇండియాలో తీసుకున్నానం అంతే
ఓ
మీరెప్పుడు ఎక్కడ తరచ చుగా తీసుకుంట
మా దగ్గర ఇక్కడ ఏంటంటే కాజ నగర్ లో చాలా షాపులు ఉన్నాయి
అవునండి
ఫేమస్ షాపులు వచ్చేసి లోహ య కృష్ణా క్లా స్టోర్ ఉత్తమ్ చంద్ ఇలా ఉన్నాయి సప్న ఇవన్నీ మన మంచి కాలిటీ బటల్ తె దుకానాలె మేము స్వప్న ద కనానికి వెళ్తాం అక్కడ రకరాకాల బట్టలు దొరుకుతాయి షాప్మున్ ఆ షాప్ క్లాతు స్టోర్ లో యూనిఫార్మ్స్ గుడా అమ్ముతారు ష్ స్పెషల్ గా మాకు నచ్చిన బట్టలు దొకుతాయక్కడ, పండగలా సీజన్ లో ఎక్కువగా షాప్కి వెళ్తాం అమ్మా.
అన్ని రకాల బట్టలు దొర్కొత్
అవునమ్మా అన్ని బట్ రకాల బట్ ట్టల్దొరుకుతయి. కాటన్, ఆ టెరికాటన్, టెరిలీన్, నయిలాన్. ఊలన్ బట్టలు ఆ యూనిఫార్మ్స్ స్టూడెంట్స్ కి కావాల్సిన యూనిఫామ్స్
అన్ని యూనిఫామ్స్ స్వాతి స్వప్నా లోనె దొరుకుతయ అండి?
ఆ అవును వాళ్ళు స్పెషల్ గా వీటికి సంబంధించి జులైలొ తీసుకొస్తారు యూనిఫామ్ సంబంధించి మీకు ఇల్లోలేమో ఈ యూనిఫామ్స్ తప్ప అన్ని తెస్తారు అన్ని రకాల బట్టలు తేస్తారు పెళ్ళి బట్టలు శుభకార్యానికి సంబంధించిన ఎవరైతే ఇవి కావాలంటారో వాటికి సంబంధించిన బట్టలు తెస్ త్తారమ్మ
అవునా అండి అక్కడ ఫేమస్ స్వప్న నేనండి, యూనిఫామ్స్ కయితే
అవును స్వప్న అయితే ఫేమస్ అమ్మ, అక్కడా పిల్లలకు కావల్సినఏంది షూస్ గుడా అమ్ముతారు.
అవునండి
మ్ అంట ఒక ఒక స్కూల్ కి సంబంధించిన అన్ని అక్కడే దొరుకుతాయి కాబట్టి అది అన్నిటికంటే ఫేమస్. మిగిలినవి గూడా అన్ని రకాల బట్ బట్టలు తెస్తారు గాని యూనిఫామ్స్కి అదన్నమాట
స్వప్న లో అయితే విత్ షూస్, సాక్సెస్, టైస్ బెల్ట్స్ దాన్లనే దొరుకుతయి, అన్ని దొరుకుతయండి. తర్చుగా నేను గూడ మా స్కూల్ వి అన్నీ అక్కన్నే తీసుకుంటూ ఉండే అండి అప్పట్లో. మాకు మా స్కూల్ వారు బ్లేజర్ గూడ ప్రొడ్యూస్ జేసిండ్రు. ప్రొవైడ్ చేస్ తే అందులోనే ఆ తీసుకోమనన్నారు వాళ్ళకే ఇచ్చినారంట. వాళ్ళే ప్రొవైడ్ జేస్తే అక్కన్నే తీస్ కున్నామండి మేము గూడా
ఆ మీరు ఎక్కడ మీరు ఒ కాగానగర్ దరిదాపులోనే ఉంటారా మీరు గూడా
ఆ కాజి నగరేఅండి
సరే అమ్మ అంటే నాకు తెలిసి ఆ బట్టల మీద అవగాహన మీకే ఎక్కువ ఉంది
అయ్యె అంటే స్కూల్ టైమ్ లో అక్కన్నే తీసుకుంటుండే అండి అన్ని సో అట్లా తెలుస్
అవును మేడం మీకు కొద్దిగా బట్టల మీద బాగా అవగాహన ఉన్నట్ ట్టు ఉంది నేను మామూలుగా బట్టల గురించి మాట్లాడ కానీ వాటి క్వా క్వాలిటీ విషయం అట్లా నాకు ఎక్కువగా ఐడియా లేదు మేడం
అయితే లోయాలో ఇంకా ఆద్యాలో బాగుంటయండి ఆ లోయా ఇంకా ల్ అమ్ అబ్బాయిలకి అంటే లోయగాని అమ్మాయిలకి ఆద్యాలో బాగు టా యండి
ఆహా మీరు ఎప్పుడైనా వెళ్ళారా లోయాకి
ఆ మా డాడీ మొన్న ఫంక్షన్ కి స అందులో చేసిండండి షాపింగ్ డాడీ మా చుట్టాలందరికి ఆ ఆ చుట్టాలకి తీసుకు కొన్నానండి డాడి సారీస్ ఇంకా షట్ స నేను తీసుకోనండి అక్కడ అక్కడ లోయా లో లేదంటే ఈస్గామ్ లో మల్తి ఉంటది మల్తి షాపింగ్
అవునవును నేను పోయిన సంవత్సరము ఒకసా సారి మా ఫ్రెండ్తోని వెళ్ళాను ఈజ్గామ్ లో మంచి క్వాలిటీ బట్టల్ తీసుకొస్తారు నిజమే ఒ చాలా ఈ చుట్టుపలల నుంచి కీ ఎక్కువగా కాగర్ కంటే ముందుగా ఈజ్గామ్ బ ట్టలు మాత్రమే వాళ్ళకు గుర్తొస్తాయి ఈజ్గామ్ వెళ్లి కొనుక్కవాలంటారు కావాలని వదిలేసి వెళ్ళిపో తారు
అవునండి అక్కడ బాగుంటాయి మాల్తీలో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటది గాని బాగుంటాయండి బట్టలు అక్కడ
అవునవును నిజమే మొన్న మా ఫ్రెండ్ కాగనగర్ వద్దు నేను ఈజ్గాం వెళ్ళి కొనుకుంటానంటే అ యా ఇదంతా పెద్ద పెద్దగా స్టోర్ వదిలేసి అక్కడ ఎందుకు వెళ్తున్నావ్ అంటే చెప్పాడు అట్లా కాదు వాళ్ళు తెచ్చే బట్టలు ఇలా ఉంటాయని చెప్పాడు అదే ఆశీభద్ కలిసే వచ్చాడా ఆయన కారనార్ ఎందుకు కొనుకోవయ్య స్వామి అంటే ఏమన్నాడంటే లేసార్ అక్కడ మన ఇషన్లో వెరైటీ బట్టలు లేసారు క్వాలిటీ బట్టలు ఉంటాయి పది రూపాయలు ఎక్కువైన ముందుగా నేను అన్ కొనుక్కోవాలనుకుంటున్నాని వెళ్ళిపోయాడు
అవునండి బాగుంటాయి అక్క
మీరు కూడా అన్నారు హ
ఆ తరచుగా ఈ రెండు షాప్స్ లోనే తీసుకుంటూ ఉంటానండి కూల్ ప్రకారం అయితే స్వాప్ నలన తీసుకుంటుండేనండి ఇప్పుడు స్కూల్ ఏం లేదు కాబట్టి అధ్య లేదంటే ఆ
మీరు ఇందాక ఆద్య అన్నారు కదా మేడం ఆద్య షాప్ ఎక్కడ ఏ షాప్ పకుఉంది నాకు ఇంత ఐడియా లేదు నేను పది పన్నెండు షాపులు ఉన్నాయి అన్నాను కాని అనేది నా మనసులో రావట్లేదు
ఆ పాత కంగాణవాళ్ళు ఉంది కదాండి చాందినిది
ఆ ఆ మూలా అవును
ఆ అదే గల్లీలో ఉంటాయండి
అదే గల్లిల్లో ఉంది ద ఒకే
ఆ అదే గల్లీ లో ఆ ఆపోజి ఆపోజిట్ లైన్ లో ఉంటాాదండి
ఆహా ఏది ఇచ్చ కా అది చాందిని చాందిని షాప్ కి ఎదురుగా
ఎదురుగా ఆ ఎదురు లైన్ లో ఉంటాయండి
ఆహా ఆ
అక్కడ ఎదురుగా ఉంటాయి ఒకటి పిల్లలది ఉంటదండి ఒకటి ఆ పెద్దవాళ్ళది ఉంటదండి రెండు ఆద్యాలు ఉన్నాయి
అవును అంటే మీకు బట్టల దుకాణాలు బాగానే తెలుసు మేడం అయితే ఈ బట్టలు ఈ దుస్తు స్తులు రకరకాల దుస్తులు ఉంటాయి కదా రంగురంగుల దుస్తులు క్వాలిటీ స్తులు సర్ ధరలు బట్టి ఉంటాయని అనుకోని కానీ ఈ బట్టలు ఎప్పుడపుడూ కొ మేడం మీ ఇంట్లో అయితే
మా ఇంటి లో అయితే ఆ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి లేదంటే పండుగలకి లేదంటే బర్త్డేస్ కి తీసుకుంటుంటాంండి స్పెసిఫిక్ గా ఇప్పుడు తీసుకుంటాంమని ఎప్పుడు లేదండి తరచుగా తీసు కోముగాని వాడు కనబట్డి తీసుకుంటున్నామండి
ఆ మేము కూడా అంతే అద కావాల అని కొనుకోం కానీ తప్ప తప్పకుండా కొనాలి అన్నప్పుడు ఇలా ఫేమస్ షాప్ లోనే వెళ్ళి కొనుక్కోగలుగుత మీరు అన్నట్టు బర్త్డే కానీ ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు గాని తప్పకుండా కొంటాము పండుగ వచ్చినప్పుడల్లా కొనలేము
అవునండి ఇక మన వీలుని బట్టి ఆ వీలుని బట్టి కనుక్కుంటా
అవును
మీరు ఇంకా ఎక్కడైనా షాపింగ్ చేస్తారా అండి దుస్తులు
మేడం ఏం ఏమన్నారు
మీరు వేరే ఎక్కడనైనా దుస్తులు కొనుక్కుంటు ఉంటారా అండి
ఆ లేదు మేడం మేము ఇక్కడే కార్నర్ లో తీసుకుంటాము ఇంతకు ముందు లో ఉన్నప్పుడు ఆదిలాబాద్ లో తీసుకునే వాళ్ళము మేము వదిలేసి ఇక్కడ వచ్చాం కాబట్టి ఇక్కడే తీసుకుంటున్నాను ఇప్పుడు సరే ఏదేమైనా మొత్తానికి దు గురించి మీరు బాగా మాట్లాడారు మేడం చాలా విషయాలు నాకు చెప్పారు మీ వల్ల నాకు కొంత నాలెడ్జ్ వచ్చింది మేడం థ్యాంక్ యూ వెరీ మచ్
థ్యాంక్ యూ అండి